హలో
ఆ వినపడుతుందండి.
వినపడుతాందండి అసలు పద్దలనే లేరు కదండి ఫోన్స్తలేరు అసలు
ఏమో అండి
ఉ మొత్తం పిల్లలతో ఆడ అడావిడ్ డాడవిడిగుందా అండి నాలుగు రోజులు సేలవలో వచ్చినాయని
హడావిడి ఉంది
అవునా
ఉఊమ్ ఇప్పుడు దాంగ పిల్లలతోనే ఆడు కున్నానన్ ఉ
ఆడుకున్నారా మీరు కూడా ఆడతారా అండి చిన్నపిల్లలతోటి
ఆడుకుంటా అండి అద ఒక మనకు కూడా టైం పాస్ టై క్లావ్ ఉందిగద
మా స్నేహితులు ఉంటారండి ఆ మంజుల తో ఆడుకుంటారంండి ఆల్లు పాపం
ఎవన్ తోటి
మనుషులతోనే అంటే ప్రేమిస్తారు వాది
అవునా ఆ విధంగా నా
నాకెవరు చేయలే నేను ఎవరిని చేయలేలేండి మా ఇంట్లో చాలా పద్ధతి అనమాట ఇట్లాంటి విషయాలు కానీ నాకు ఒకళ్ళ అంటే ఇష్టం అండి కానీ వాళ్ళు మనకు దొరకారం మీ మాలగ దుర్కమండడి నాక ఒకళ ఇష్టం ఉంటే అండి కానీ వాళ్ళు మాకు దక్కరు మేము వాళ్ళకి దక్కం అన్నమాట
ఆహా ఏ క్యాస్ట్లు వేరండి
కాదండి దేవుడుండి ఆయన దేవుడితో సమానం అండి నాకు
ఆ దేవుడా దేవుతో సమాన వా
దేవుడుే అండి కృష్ణుడు అయిన కృష్ణుడు అడి అంట అయితే వంద మంది కావాలంటారండి ఆయనకి రాముడు అయితే నాకు ఇష్టం
రాముడి ఇష్టమా హలో
ఆ చెప్పండి హలో ఆ వినిపిస్తుందండి రాముడు నాకు రాముడు ఇష్టం ఉండడండి
ఎందుకండి కృష్ణుడున్నా రాముడున్న ఒక్కరే కదండి
ఏమో అండి అసలు అర్థం కాదు నన్నేమ ఒకని ప్రేమిస్తారండి నేనేమి ఇంకొకరిని ప్రేమిస్తా అండి అసలు నాకే అర్థంమయితలేదండి జీవితం
దేవుళ్ళ ప్రేమిస్తున్నారాణను మన్సూర్కి అరు దేవులే
వచ్చి మరి వారళు అడుగుతున్నారు నన్ను పెళ్లి చేేసుకోండి అని
ఒకటి ఒకటి కడుంద ఒకటి మీ
మొత్తం అల్లరి అల్లరి చేస్తున్నారు కదండి మీ పిల్లలు
అవునండి నగ నేను ఐస్ క్రీమ్ కొణితా సైలెంట్ ముంటటి
నాకు కూడా కనిపిించండి ఒకటి పది రూపాయ పది రూపాయలది నాకు ఇప్పిస్తార అండి
ఫన్ కని
ఉ అట్లుంటే ప్రేమలు ఉండవండి, మీరే ఒచ్చి కన్పియండి.
సరే అండి, ఎప్పుడ టైం చూసుకొని ఒస్తాను.
ఊ.
హ అహ
ఓయమ్మా చిన్న పిల్లనేడిపిస్తురెందుకండి. !? ఇంగా.
ఇంకా అండి?.
ఏం లేదండి, పాపం అండి, ! అట్లా ఏడుత్తున్నారు కొంచెం వాళ్ళ్కెమన్నా పెట్టండి పొ పొ అన్నం ఏమన్నా.
అయ్యయ్యో, అయ్యయ్యో ఎంత కష్టమొచ్చిందండి మీకు.? !
ఏం జేద్దామండి రోజూ ఇలానే .
ఆహాఆహాఆహా నాకైతే ఆనందమైతంది పావి. ఈలేడుతాండే. మీ ఇంట్లో చిన్నపిల్లలేడుస్తుంటే నాకు నవ్వొస్తుందండి.
ఎందుకండి.? తారండి తా రాబోయే కాలంలో.
అహహా! ఆహా మీ మీ పిల్లల్నొకల్ని దత్తతిస్తారా అండి నాకు. !?
ఆ ఇస్తా అండి తీసుకోండి. ఎవరు గావాలె.?
కొద్దని అన్కుంటున్నా అన్నమా నాకొక పిల్ల్గాన్నో పిల్లనో ఇచ్చేయండి మీరు. !
ఒక పిల్లన్దిస్కబొండి.
ఆ ఇయ్యండి.
తీస్కోండి. తిన్నారా అండి.?
తిన్నామండి. మీరు దిన్నర్. రా అండి.
తిన్నాం.
మీరెంగావ అంటే వాళ్ళకి మంచి పెడతలేరా అండి భోజ్నము అవ్ని ఇవ్ని. !?
పెడుతున్నానం. నీటి పక్కన ఒక, ఇంటి పక్కనయనా ఒక అన్నుంటడండి ఆయనే. మా బాబుకి ఒక చాక్లెట్ కొనిచ్చాడు, అదిసుకొనొచ్చి వాడు అక్కనే దిన్రాక అదిసుకొచ్చి, అక్క నా చాక్లెట్ అనంగనే అకెడిసింది.
మరి మీరు ఆఐస్క్రీమ్లవి విప్పియండి‌ అన్. ఎంగాదు మర్చిపోత్రిగా ఐస్క్రీమ్ని. అదే చాక్లేట్ని.
ఐస్క్రీము రావొద్ద అండి టైమ్కు.? !
మరి మీరేమో ఏవైనా ఒకటి దెచ్చి పెట్టుకోవాలండి ఇంట్లా. ! ఇట్లా ఏడిస్తే ఎట్లాండి.?
ఏం బెట్టుకోనండి. ! అన్ని రెడీజెస్కొనండి ఐ.
పండ్లు అవి ఇవి కొని ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి ముందు జాగ్రత్త ఏడ్చిన ప్పుడు వాళ్ళకి ఇయ్యొచ్చు కదా
సరే అండి అలానే చేస్తానిప్పుడు
అయ్యో చిన్న చిన్న పిల్లలు సందడి సందడి ఉంది కదండి మీ ఇల్లై తే
అవునండి అది దేమాకు మకు ఒక పి రెండో పాప ఉంటుందండి మా కు మస్తు అల్లరి చే స్తుందండి ఎట్లా చేస్తుందంటే ఇటు పెద్దోళ్ళని గెలవనియ్య అందుకే తీసుకోండి ఒకసారి తెలుత్తది ఆమె గురించి పెద్దోళ్ళని
లు పంపియ్యండి నచ్చి నచ్చకపోయినా నచ్చినా దత్తత తీసుకుంటా
ఆమే గెలవాలండి
అవునా
మా ఇంటికి పంపండి ఎట్లా చిన్నపిల్లలు ఎవ్వరు లేరు అల్లరి చేయడానికి ఇక్కడ
ఇకపోండి నా ఒక రెండు రోజులు ఉంచుకోండి మూడో రోజు తెచ్చి నాకే అప్పజెప్
ఏ అట్లేం ఉండదండి నేను ఎట్లా పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నా కదాండి దేవుళ్ళనే ప్రేమిస్తున్నా కదా
అవునండి మీ ఇంటి దగ్గర ఏమన్నా జాతర ఉందా అండీ
జాతర ఏం లేదండి నిన్నమొన్న దాంకా ఉప్పలమ్మలు ఎల్లమ్మలు అని ఇవే సరిపోయినాయండి ఇప్పుడు ఏం లేదు ఉగాదై పొయింది కదండీ
మా మా స్నేహితురాలేమో ఏదో ఉంది గుడికెళ్తున్నా అన్నది మరి అందు కే అడుగుతున్నానండి అక్కడ మీ ఊరు దగ్గర
అవునా తెలీదు మరి నాకు
అవునా అండి
అవునండి
మా కాలేజి లో రేపు పండుగ ఉందండి కానీ పోదామంటే భయమైతాంది
ఏం పండగ అండి
కాలేజ్ లో పండగలు అండి ఉంటాయి కదండి అటు ఇటు తీరలు కట్టుకునే
చీరలు కట్టుకునుడు కూడా పండగేనాండీ
అవునండి మాకది ఒక పెద్ద ఫంక్షన్ చేస్తారన్నమాట
మరి వెళ్తారా
వెళ్ళడానికి భయమైతందండి ఎండలు బస్సు జర్నీ అవన్నీ భయ చూసి తట్టుకోలేకపోతాన్నా
అయితే ఇంటి దగ్గరనే ఉండండి ఇంటికాడ ఉండి వీడియో కాల్ చేసి చూడండి
మళ్ళ అట్లా బాధ అయితదండి నాకు
మరి ఏం చూడకండి సపరేట్ తలుపులు వేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉండండి
కానీ మళ్ళీ నాకు ఈ ఈ రోజులు వస్తాయా అండి సంవత్సరంలో రెండు రోజులే ఆ రెండు రోజులు కూడా నేను మా స్నేహితులతో గడపకపోతే ఎప్పుడు అండి ఇక నేను నాకై తెలుసా అండి ఏదన్నా ఆలోచించాలంటే చెయ్యాలనిపిత్తది చెయ్యొద్దు అనిపిస్ త్తదండి నా మైండ్ ఎందుకండి అసలు రెండు రెండు విధాలుగా ఆలోచిస్తది
నీ మైండ్ రెండు విధాలు ఆలోచించుతున్నా నా మైండ్ అయితే పది విధాలుగా ఆలోచించ
అవును అంట ఒకసారి పోదామంట మళ్ళీ వద్దు అనిపిస్తది ఎందుకంటే మళ్ళ చదువుకోవచ్చు కదా టైమ్ల కూచోని అనిపిస్
నేను కూడా అలానే అనుకుంటానండి చెట్టును పీకకు నాకు కూడా అలానే అనిపిస్ వందండి వెళ్ళాలనిపిస్తుంది ఏదనా ఫంక్షన్ ఉంటే వెళ్దామా అని ముందు అనిపిస్తుంది తీర టైం వచ్చినాంక ఏ వద్దులే అవసరమా ఇప్పుడు రడయి ఇద తనఇప్పుడు ఆ చీర తియ్యాలి ఈ చీర తియ్యాలి మల్లొచ్చి పిండాలి ఇదంతా ఆగం అయితది ఊర్కన్
అవునండి చీరలతో సావో చ్చిందండి నాది ఒక చీర కరాబ్ చెప్పిందండి ఎలుకలు కొట్టినాయి
అయ్యో అంతా ఎట్లా చేసిరండి
ట పెట్టినా నేను చూసుకోలే అనమాట రెండు మూడు రోజులు ఇంట్లో లేను అద అదే ఏల్ కొచ్చి కొట్ందం అందుకే మేము పిల్లులు పెంచుకుంటామ్ అండి మీరు కూడా పెంచుకోండి పిల్లుల్ని
మాకొద్దండి నాకు పిల్లులు అంటే నచ్చవండి పిల్లులు ఎలకలు కుక్కలు
మరి కావాలని వత్తయ అండి మనము అవునా అండి మాకేమన్నా నచ్చుతున్నాయాండి మరి మేము
పిల్లి ఇంట్లో ఎందుకుండొద్దో చెప్పన అండి పిల్లి అది ఆవలి చినప్పుడు మన ఇట్లా ఒళ్ళు ఇట్లా క్లీన్ చేసుకుంటది కదా అప్పుడు ఆ వా వాటి నుంచి ఎంటికలు రాలుతాయి అండి ఆ ఎంటికలకూ ఒక దాని పేరు నాకు గుర్తుకొస్తలే కాని ఆ ఇంటికలకు ఒక హార్మోన్ ఉంటుందండి హార్మోన్ మనం చూడడం వల్ల ఇంట్లో గొడవలు చాలా అవు తాయండి మనకు హార్మోన్స్రు పిల్లుల నుంచి మనకి చేరుతుంది అది
అవునా నాకు ఈ విషయం తెల్వదు గా అండి చిన్నప్పటి నుంచి మా పిల్లులున్నాయి మాకేం చేయలే కా అండి మరి
ఊకే ఏన్ దదండిన్ ఇట్లే ఊ భార్యవర్తలకు ఎవరికి ఒకరి గొడవలు అవుతూ ఉంటాయండి
గొడవలు కాలేవండి ఇప్పటి వరకి ఒక యా ముప్పై నలభై సంవత్సరలు పెళ్ళ అయింది అండి క్కలు కూడా వీడిపోలేదు మంచి
విడిపోవడంంటే అలా కాదండి ఇంట్లో గొలువలు అవుతాయి ఎవడైనా విడిపోతారా అండి ఇకు చిన్న గ గుడవలు ఉండేండి
అవునండి మా ఇంట్లో గుడవలే కావండి అసలు ఎందుకు ఏమో
వామ్మో మీ లాంటి ఫ్యా మళ్ళీ మళ్ళీ నేను చూడలేనండి ఎవరి ఇంట్లోనైనా గొడవలు అవుతున్నాయి కంపల్సరిగా వస్తారండి ఇలాంటి ఆదర్శన ఫ్యామిలీని
ఆదర్శ దంపతులు
ఆదర్శ దంపతులు ఆదర్శ కూతురు
మైండ్ల్గా చిన్న కుక్క పా ఏమంటారు పిల్లి పిల్లులు ఆదర్శ కూతురు ఆదర్శ బిడ్డ మె ఇట్లనేమో పిల్లలతో సరిపోతుంది మా ఇంట్లోనేో అట్లా సందడి కావాలంటే నాకు పెళ్ళి కావాలి అయినా మిమ్మల్ళని మీ మీ పిల్లల్ని దత్తత తీసుకుంటాలేండి ఆయన మధ్యలో
సరే అండి
తదాసు దేవ తదాస్తానే కాాలా అంటిడి ఒక్కొక్కసారి
సన్నా అంట్రని
మీకు ఓకే నా అండి మరి
నాట్ ఒకే అండి.
అయ్యో మలి ఇప్పుడు కదా అండి ఇత్త అన్నారు గ
నాకు ఒకే అం డి మా ఆయనకు గెల్సింద్ అంటే నన్ను దంచుతానండి ఆ సరే ప్రేమ గల్లా బిడ్డండి
దన్ తమట పచ్చడి దంచుతార్ అదే నా అండి దోసకై పచ్చడి మా ఇంట్లో చేసుకోరు అండి టమాటా పచ్చడి అయితే రోల్ రోల్ టమాటాలు వేసి దంచుడే దంచుతారు.
మిక్సీలో వేసుకుంటాం అండి
అంటే మిమ్మల్ని ఇప్పుడు మిక్సీలు సరిపో మీర్ మిక్సీలో సరిపోరు కదాండి మళ్ళా
క్సి అండి మా అయనా
అవునా అండి సరే అండి మరి
ఆ సరే